అ మాకలజ ఆ ఆ హలో
మీరే అట్ట అనుకుంటే మరి నేను ఎట్ట అనుకోవాలి నాకు చేసిసి విసుకొస్తుంది దెలుసా
ఇ ఇహ నాకు ఈ రోజు ఎంత వేస్తుంది ఆకలివెతుంది ఏ కూరలు లేవు ఏం లేవు
అయ్యో అవునా
ఆ నైట్ గూడా సరిగ తిన్లే
అయ్యో
చెప్పాఅంటి సార్లు
ఆ అ
ఏం చేయాలో అర్థం కావ ట్లేదు పొడ్డు బోక సరిగ్గా
తు పేరు
కర్రీ పాయింట్ క్లోజ్ దెల్సా దరిద్రం ఆ పా పాయి ఏం జె ప్పను మరు మామా అమ్మాయి తింద బయ ఆమెకు జేస్తే కర్రీ పాయింట్స్ క్లోస్ ఉన్నాయి ఏం లేవు పెరుగు తప్
అయ్యయ్యో బి అయ్య బి క్విలైన్ ఎంతగానం దింటంమ్మా అంటేట ఒక దాన్ మల్ల ఆకలి అయితేనే ఉంటది
ఆ ఏ ఏం తింటాం బేకరీ ఐటెమ్స్ ఎంత దిన్నా పోద్దిగుకనే ఆకలైతది.
అవును అది గూడా కరె
హ్మ్ అది ఎ ఎంత వస్తది ఏది అది బేకరీ ఐటము, ఫుడ్ అంత ఉండదు గా ఏ మున్నయి ఎగ్ పప్స్ గవి పె పెడితే ఏం పెడతాం ఏం తింటం అది ట్వంటీ రూపీస్ కి వుకనే ఆకలి అయితది.
అది గుడా కరెక్టేలే ఇగ వేరే లేవ్ అంటనా వేరే దగ్గర
ఏడ లేవంట ఇగ రెండు మూడు రెండు అయ్యామ్ - ఉన్నాయి ఆ రెండిట్ల క్లోజ్ యే ఉన్నయి.
అయ్యో
ఆ క్యారెట్ కర్ నేను తిన అసలే తినను ఆ చారాన్న వోసుకున్న పప్పు అన్న ఎసుకుదం అంటే పప్పు పప్పు లెక్క కూడా ఉండది.
అయ్యయ్యో దేవుడా,
నేను రోజు పప్పు వేసుకొనే వేసుకోనేద హాస్టల్లో సరిగ్గా
ఈడ హాస్టల్ ల ఓన్లీ చార్ ఒక్కటే వోసుకునేది చార్ కొంచెం మంచిగా అనిపించేది,
ఇప్పుడ్ చార్ వోస్ కుందాం అంటే చార్ నార్మల్ చార్ ఉండదె చింతపులుసు ఉంటది. దాన్ని ఎం తింటవ్ అది వాటర్ తప్ప ఏమ్ ఉండదు.
చాస్ సాంబార్ లాంటిది చేసేది అదే ఎస్ కొని తినేది.
వాటర్ల కారం తక్ కారము ఉల్లిపాయలు తప్ప ఎం కనిపివ్వవు అల్ల చార్ల ఇప్పుడు తింటే ఇగ అది తిన్న ఫీలింగ్ కాదు దాన్ని ఎందుకు పెట్టుకచ్చుకున్నామ అనిపిస్తది.
అయ్యో ఒ పచ్చడి అట్టంటివి లేవు, పచ్చడా పచ్చడా
పచ్చడి నేన్ దేన్ చ్చుకోలే తెల్సా ఇక్కడ దరిద్రానికి హిహి హా
అయ్యో మీ హాస్టెల్ రూమ్మేట్స్ వాల్ల కానాన్న లేవ
ఎవరి కాడ లేవు. అన్ అందరు చాలా రోలు అయితుంది ఇంటికి పోగ్ ఇగ నేనే మొన్న ఓయచ్చి తెచ్చుకోలే హి హి మళ్ళీ పెట్టి పెట్టింది తెలుసానే మా అమ్మ,
తెచ్చుకుంటా అయిపో
దప్పన వెట్నక్క తెచ్చుకుంటా ఎక్స్ట్రా అల్లికిపోయినాయి నాక్ ఆ రోజు
ఆ ఇం ఇప్పుడు ఇగ అందర్ పెరుగేసుకుని తినుడేనా?
వేం తినను
మా అమ్మ మహత్ తల్లి ఏ పేమైతది పాకిట్ పెరుగయితె
నాకది నచ్చదు నేను తిన్లే ఎప్పుడు తిన్లే నేను తినను ఇంక ప్యాకిట్ పాలు పెరుగు అవి
అయిప్యా ఇంగ ఓ
ఉ అదే అడుగ్ వెంగాతె
ప్యాకెట్ పెరుగు కూడ అలవాటు చేసుకోవె ఏం కాదులే గ తినొద్దు యాక్చువల్ గా అయితే ఏమో మంచిగనే ఉంటది ప్యాకెట్లో పెరుగు గడ్డల్ గడ్డల్ మంచిగనే ఉం టది
చూస్తే గట్టిగనే అనిపిస్ తది నే నాక్ అస్సల్ నచ్చదది. ఒకసారి బయట ఏదో బయటకేదో బయటికెల్నప్ అప్పుడ్ తిన్నామ్మ ప్యాకిట్ ప్యాకిట్ పెరుగు నాకస్సల్ పోలే ఆరోజు అన్నం
ఉహు
మనకు ఒకటి అలవాటు అయితే ఇగ అదే అలవాటుగా ఇప్ప చిన్నప్పటి నుంచి బర్లున్నాయి. ఇంట్లో బర్లు బర్రె పాల్ తినడం పెరుగు అది అదె అదే అలవాటు అయిపోయింది
ఇప్పుడు నాకు ఏదైనా అలవాటయిదా అలాగైనా తింటా ఇగ ప్యాకిట్లదైన అలవాటె.
ఊ ఏమన్నా ఫాస్ట్ ఫుడ్ తెచ్చుకుందామంటె చేంజ్ లెవు ఫోన్ పే ఎవరు చేస్తారు ఏం అంటె ఎవరిని అడుగుతా చేయరు మా అన్నక్ ఫోన్ చేసినా అయినంక ఎట్ల చేద్దామా అని పోని టైమ్ ఎట్ల పో
అవునా
ఆ
ఔనంతెనా
తెచ్చేవన్ని
నా దగ్గరున్న ఇద్దునే మేక హలో హలో చె